ఆ
వినిపిస్తుంది ఇప్పుడు
ఆ ఇప్పుడు బాగుంది క్లారిటీగుంది
ఉహు ఏం చెత్తురు ఎప్పుడు పోతారు మరి మీ బడికి హాస్టల్ కి
రేపు ఇయాలా పోతుండేగాని మా దోస్త వచ్చింది కదా ఒక ఆమె ఆమె అలా క్లాసులను కలగ పోయింది ఇయల్లా మచింగ్కి
ఉహు
అయితే ఇగ సాయంత్రం వస్ తా అన్నది ఇటె మీరు ఎప్ద్దన్నా ఆ ఎల్బినగర్ లో బస్ ఎక్కిత్త అటు పోతది నేను ఇగ మెట్రో ఎక్కి నేను హాస్టల్ పో
ఉహు నిన్న మీ అక్కొల్ల ఇంటికే వచ్చిందా
ఆ ఇటే వచ్చినం ఇగ కాలేజీకి పొయ్యి గడ సినిమా చూసి రాత్రికి వచ్చినాం
ఉహు ఎట్లుంది మరి సినిమా
వా ఓకే పోవచ్చు అంటే థియేటర్ లో చూత్తే నచ్చుతది మళ్ళ అది ఓఇంటికి వచ్చినాక నచ్చది కావచ్చు అది అంటే ఆ థియేటర్ సౌండ్ క అప్పుడు నచ్చుతదేమో అన్పిచ్చింది ఊకే పాటలు వచ్చినయ్ కానీ ఫస్ట్ ఆఫ్ క పాటలు మూడు పాటలు కానీ ఓకే అనిపించింది ఫస్ట్ హఫ్ సెకండ్ ఆఫ్ మొత్తం ఇక ఫైటింగ్ విలన్లు అదే ఉంది ఓవరాల్ ఓకే చూడచ్చు
ఆహ తిన్నారామరి
తిన్నం ఎమ్ స్పెషల్ ఇయాల ఆదివారం
ఇంకా ఆదివారం స్పెషల్ ఏమ్ ఉండది మేమ్ దినం వెజ్
ఆహా నేన్ గూడా తినం మాది ఎల్లో పన్నీర్ బిర్యానీ ఏస్కున్నామ్ ఇగ ఆ నేను ఒక్క తినా ఇగ ఆళ్లు కూడా దిన్లే నేన్ చేయలే ఇగ అవన్నీ కలిపి పెట్టుడు అట్లా చేస్నా మాక్క నే చేసింది
త
మీ అక్క వాళ్ళక్ పాపనా బాబు ఆ
బాబు
ఉమ్ హు మంచు ఉన్నాడా
అవు ఆడుతుండు పన్నుడు కావచ్చు
నేనెవరో మీకు తెల్వద్ గదా
పడుకున్నడు గావచ్చన్
అ సెమ్ గాక్కనే గుర్తు కొతున్
ఓ
అ
ఇంకా మీరేం మేతురు మరి
ఏం లేదు ఎల్లిపాయలు వొళుతున్నా మా మమ్మీకి
అవునా
అ
మేము పొద్దున ఎల్లిపాయ్ మ్యాగీ యెస్కున్నాం గార్లిక్ మ్యాగీ ఎల్లిపాయ్ మ్యాగీ
హ్మ్ మంచుందా
ఇ అంతే మంచిగాలిగన్ ఓకే ఇగ నూనెక్కువ్ పోసి
బయట నేను మీరు మీ ఫోన్ చేయాలని ఫోన్ బయట తీసుకపొయి ఆ మాట్లాడి తుంటే మీరు సొంత అన్నారని ఇంట్లకచ్చిన ఎల్లిపాయ్ పొట్టంత ఇంట్ల పోతుంది మామ్మొచ్చి తుక్కు తుక్కు తిడ్తది
హ్మ్
మా అమ్మనేమో ఇంటికాడ ఉన్నావు కదా ఒలువు అంటుంది
ఓలాల మరి మా ఇంటికాడ ఉంటే బియ్యం కూడా ఏర్పితరు
అ
గమ్మ సాయంత్రం అయితే గాని బియ్య పోషితది ఏరుమంది
అ మీ ఫ్రెండ్ మీ దోస్తులు ఏమంటురు
ఏ దోస్తులు
ఇప్పుడుదాకడిగిన్లు మీకు ఎందుకు
ఆ గా దోస్తులు నీకెందుకు అండలే నా ఆగు ఫస్ట్ నీకు ఎవరు చూపించిరు ఇది అంత అంటే నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఆటా ఊర్ని ఫ్రెండ్స్
పిస్ డ్రు ఇంకా టూ రెండేళ్ళు అయిపోయింది నా చదువైపోయి ఇంకా నేనెందుకు
ఈ కేశవ హీ మాధవ తెలుగోళ్ళు ఇ
హ్మ్
తెలివి లేక ఆర్గ్యూ వెయిట్ ఐ విల్ ఆర్గ్యూ
ఇంక మా ఇంక మారరా మీరు రెండేన్లు అయింది గదా అని అనాలి మీరు
ఉమ్
ఎవరట వాడు
దట్ ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నరు గదా అంటే గంతే ఇంగ నేను ఏమన్లే
ఓకే ఇంకా మారలేరా మీరు అను కామెంటింగ్ మారలేరా మీరు రెండెన్లు ఐపోయినా స
ఇప్పుడు భయపడ్డడు మాయంట జోగ్ న్నాలే అంట
ఆల్లన్నారు ఈ పోరడన్నాడు కాంటివేక్ట్ అయిందని ఇ హ హ
ఉంహు అదే మరి నాకిప్పుడు ఆలోచ్చిత్తే అనిపిత్తుంది ఇప్పుడు అల్లంతా ఒక డిస్కషన్ పెట్టిర్రా
అను ఎవరన్నారు నువ్వే అంటున్నావ వాల్లన్నరా అని అడుగు ఏం గాదు చెప్తారు వాల్లు మనకు భయపడతారు కొంచెం వా ఇప్పుడు పెట్టే అల్ల తీసేత్త అన్ని ఇప్పటినుండి
మ్ మీరే అన్నార లేకపోతే పెద్ద డిబేట్ పెట్టిరా అని అడుగుత
ఉమ్
అ
ఆయనకు ఎలుగది ఇహ్ హ హ అట్లంటే
అవును సగం ఎలగై
నువ్వే అన్నావా లేకపోతే మీ గ్యాంగ్ లో ఎవరన్న అంటే అన్నావాను అట్లయితే ఈజీగా ఎలుగుతాయయనకి ఉమ్ ఇంకా ఏం చేస్తుర్రు మాడాడొచ్చిండు ఎంజేత్తుర్రు మరి
ఆ ఏమైంది
ఏంజెత్తుర్రు
ఏ
ఎంజేత్తూర్రు
ఏమ్లేవు గి ల్యాప్టాప్ ఓపెన్ జేసిన ఉత్తగా మరి ఏమ ఏమో
ల్యాప్టాప్ ఇంకా ఈ రెండు రోజులకు అటుఇటు మోష్
అయిపోయిందా? అంటే మల్ల రేపు ఏ టైంకి ఏడుంటనో అని తెచ్చుకున్నది బెటర్ గదా అని పట్టుకొచ్చుకున్న
మ్ హ్
మీరేంది ఇత్తారో అండి మరి
చెప్పినా గదా మాంటీలం అయిపోయినామిగ ఆల్లన్నట్టే.
నహ్హె హె టి టి టి టి టి డి టి టి టి టి టి మామక్కై ఏంజేయాల్నో అర్థం అయితలేదు
డోరెయ్ డోరెయ్ నేను ఎట్లా కూసున్నా చూడు
మీ అన్నోచ్చిండా ఇంటికి
లేదు మా డాడి
మ్ హ్ మీ అన్న వాల్ల ఈన్నే ఉన్నారా?
మ్
ఇక్కడే ఉన్నార అండి?
ఆ లేదు మా అన్న వాళ్లు హైదరాబాద్ లో ఉన్నారు.
ఓహొ మీరు రార మరిగ ఈ కాలంల మాంగళ్యం తంతునానే అయితది ఇగ
లేదు లేదు చెప్పా కదా వన్ ఇయర్ తర్వాత
మ్ మమ జీవన ఏతునా ఆ
తిన్నార మీరు?
తిన్నమ్ మంచిగ పన్నీర్ బిర్యానీ వేసుకున్నాం తిన్నము.
మా ఇంటికాడ ఒక ఆమెకి పిచ్చ లేసిందేమో ఘోరంగా ఒరుగుతుంది పాపం.
అయ్యో ఏమైంది సడన్ గాన
అవు వినబడుతుందా నీకు పోతున్నా
ఆ బావు ఏదో ఇట్ల
మ్ వినిపిత్తుందా? లేదు మా పెద్దమ్మనే ఆమ
అంటే సడన్ గా అయింద అట్ల ముందునుంచేనా?
మీ పెద్దమ్మ నీకెందుకు ఎటు పోయింది ఓ అకా హలో
ఏమైందా మీకు ఆ ఏమైందా మీకు? పక్కబెట్ హలో సడన్ గాన ముందు నుంచేనా?
ముందునుండే కొంచెం.
ఆంటీ పాపం ఏం చెత్తది ఊకె ఒరుకుంట తిరుగుతది రోడ్ల మీద
మ్ మ్ మ్హ్ రోడ్ల మీదకి ఏమి పోదు మా గల్లీల్నే
మ్హ్ అంటే రెడీ అయితదా అట్లనే పిస పిసనే ఉంటదా?
ఏ మంచు ఉంటదే.
ఉత్తగ ఒర్రు
గుర్తుకచ్ గ్వాయే
అవునా. మరి రాత్రి.
రాత్రి కూడా ఏడుతుంది ఇప్పుడు.
కానీ మీకు ఇన్పియదా రాత్రికి.
అయినా కూడ మాది ఇల్లు దూరం ఉంటది కొంచెం, పోవన్నా ఆడికి వింటరా మరి ఆమె ఎడుసు
ఏ మత్తయో ఎమో అని నాకు భయం బడుతది ఏమో గట్లాంటియి.
ఆమె పిసదంటే పిసది గాదు. ఇప్పుడు నేను ఎవరు అంటే నువ్వు నీ పేరు గిది గది అని చెప్పుద్ది అన్నీ చెప్పుద్ది కాని ఆమెకు ఎవరెమో చేతబడి చేశింర్రు.
మరి ఆళ్ళ ఇంట్లోల్లు ఏం చేపిత్తలేరా తిత్తరు కదా బయట.
నకూడా సెట్ అయితలేదు.
అదద ఆ ఇంక మరి. ఇగ బజే బజే ఇంగే ఏమైతుందో ఏమో.
ఏంటిది?
హ్ ఇంకా మరి ఏమయితాంది, ఏం విశేషాలు మీరు ఏం విశేషాలు చెప్పట్లేదు.
చెప్పాలి మీరే. గామే ఫోన్ చేస్తుందా మీ దోస్తు.
ఎ ఎవరు మా దోస్తు?
గదే ఊకే ఫోన్ జేత్తది గదా అప్పుడుప్పుడు.
గా జాబ్కు పోయే దోస్త్. త్ పని జేత్తది. ఏ ఆమెకు ఆమె చేత్తనే లేదు, ఫుల్ బిజీ బిజీ ఉన్నది.
ఉహ్
నాకు చేత్తలేదు, మొన్న ఒక రోజు నేనే నీకు మెసేజ్ చేశిన పైసలు అని మెసేజ్ చేసినప్పుడో ముందు రోజో ఆమె ఎందుకో ఫోన్ చేశింది, రెండు నిమిషాలు మాట్లాడి కట్చేశింది. వాళ్ళు ఇద్దరు ఇయరు ఇటు ఇటు చూసుకుంటుంటే.
ఏం జేత్తున్నవు మరి?
అంటే వేరే టైమింగ్స్ కి పోతుందట ఆమె. షిఫ్ట్ అచ్చెవరికి కూడా ఎనిమిది అయింద టా మరి అందుకే బిజీ బిజీగా చేయలే అన్నది ఫోన్.
ఉహ్
అస్ అద
కష్టపడుతుంది పాపం.
అవును బాగా కష్టపడుతుందండి. సరే అండి ఇగా అందరు కష్టపడుతుర్రు నేను కూడా కష్టపడుత బాయ్
ఆ కష్టపడండి మీ బా
ఆ